హలో ఇప్పుడే వచ్చింది నాకు ఇప్పుడే పడ్డయ్ సెకండ్స్
హ అవునా నేను ఇంత సేపు మీ నెంబర్ అనుకోని మా అక్కకు చేసినా అండి మా అక్క లిఫ్ట్ చేయలేదు
అవునా
జీరో పడ్డదండి ఇగ అయితే ఇంతసేపు మీ నెంబరు కాపీ చేసిన అనుకున్న నేను కాపీ చేసి పేస్ట్ చేస్తా కదా
ఒక
అదే అంతకు ముందు మీతో మాట్లాడిన కదా అదే నెంబరు ఉంటది కదా అని చేస్తే మా అక్క నాకు టుంది కథం అయిందండి
ఆ కొన్నది ఏం లేదండి
మామూలుగా అరిసలు ఎట్ల చేస్తరో తెలుసా అండి మీకు
తెలుసండి
అవునా చెప్పరాదండి ఒకసారి నేను అరిసెలు చేద్దాం అనుకుంటానా చేసినా ఒక ఆ చెప్పు రెండు కేజీల్ రెండు కేజీల్ ఆ రెండు కేజీలు చేద్దాం అనుకుంటాన
అంటే ఇగ రెండు కేజీలకు రెండు కేజీలక్ కు అరకిల బెల్లం అంటే రెండు కేజీలకు కిల బెల్లం తీసుకొని రండి
ఆ కిలా ఆ ఓకే
రెండు కేజీలు అంటే పావు కిల పావు కిల తీసుకుంటరా లేకపోతే
ఆహా లేదు రెండు కిలోలకు కిలో తీసుకోవాలి ఖచ్చితంగా
ఆ హాఫ్ కేజీ హఫ్ కేజీ అట్ల తీసుకోల్లి తీసుకున్న తర్వాత రెండు కేజీల బియ్యాన్ని నానబెట్టాలె చాలా సేపు నైట్ నానబెట్టిల్లనుకో తెల్లా రి కొంతసేపు ఇట్లా వడబోయాలే వాటిని మరి
ఆ వాటర్ లేకుండా వడ బోసుకోవాలె
వాటర్ లేకుండా వడబోసి గిర్ని కి దగ్గర అంటే కొసేపు ఆరబెట్టినట్టు చేయాలె
ఆ
ఆరపెట్టిన తర్వాత చేత్తే గిర్ని కాడికి పోయి పట్టించుకురావాలి పట్టిచ్చికొచ్చిన తర్వాత మనం బెల్లం ఉంటది కదా
ఆ
బెల్లాన్ని ఇ హాఫ్ కేజీ హాఫ్ కేజీ బెల్లం అంటే ఇగ కిల బెల్లం తీసుకొని దాన్ని ఆనుకం బట్టేసుకోవాలి మనం అంటే దంచుకోవాలే దాన్ని ముద్దలు ముద్దలు ఉంటే ఉంటది అది గడ్డలు గడ్డలు
ఆ ఆ
దంచుకోవాలి దంచుకున్న తర్వాత మనం కొంచెం ఆయిల్ పోసుకోవాలి ఒక గిన్నె పెట్టుకొని స్టవ్ పైన పోసుకున్న తర్వాత ఆయిల్ పోసుకున్న తర్వాత ఈ బెల్లం వేయాలండి అల్ల అంటే వర్ వ బెల్లం వేయాలె అదే అంటే పెద్ద గంజు పెట్టాలె మ్ పెద్ద గిన్నె పెట్టాలండి కొంచెం వెడల్పు గిన్నె పాకం రావడానికి మ పెట్టిన తర్వాత ఇట్లా నీరు నీరు లాగ అవుతది అన్నట్టు బెల్లం
ఆహా
అయిన తర్వాత ఒక ప్లేట్ ల వాటర్ తీసుకోవాలె
ఆహా
ప్లేట్ల వర్ వాటర్ తీసుకున్న తర్వాత ఇక జోరక జోరక ఇట్లా అయితంటే నురుగు నురుగు వస్తదండి పానకం
ఆ
ఈ వేడేక్కే కొద్ద్దీ కొంచెం నురుగు నురుగు అట్లా వస్తది అచ్చినప్పుడల్లా ఇట్లా ఆ వాటర్ ప్లేట్ల వాటర్ పోసి దాంట్ల కొంచెం ఒక ఒక సుక్క రెండు సుక్కలు అట్లా పోయ్యాలండి గంటతోనే అ పానకం అనేది వచ్చేది రాంది కనబడుతుందండి అంటే గట్టిగా ఇట్లా ముద్దము ము ఇట్లా ముద్దలు ముద్ద లెక్క కాకుండా కొంచెం ఇంలా బంకా ఉంటాది చూసినావా
ఆ
బంకా మనం ఇట్లా చెట్లకు బంక లెక్కుంటా చూసినావ ఆ టైపు రావాల అండీ పానకం అట్లా వస్తే పానకం వచ్చినట్టండీ లేకపోతే ఇట్లా ఇచుకపోతే పానకం రానట్టండీ
ఆహా
మనం సరిపడ అంత ఎంత పిండి అయితే బెల్లానికి ఎంత సరిపడా అంత పిండి తీసుకుంటాము ఆ పిండిని మిక్స్ చేసుకోవాలండి
ఆహా
పానకంలో పానకం వచ్చిన తర్వాత నమిక్స్ చేసుకున్న తర్వాత ఇక ఆయిల్ పెట్టుకుంటు అంటే ఫస్ట్ ఫస్ట్ కొంచెం వేడి మీద మంచిగా మెత్తగా ఉంటది ఇగా మూత పెట్టుకోవాలి ఒక్కొక్క ముద్ద తీసుకున్న తర్వాత ఒక ప్లేట్ తీసుకొని ప్లేట్ పైన కవర్ వేసుకని కవర్ పె న తర్వాత నెయ్యిలాంటివి నెయ్యి అయిన నెయ్యి అయినా గాని ఏదన్న వేస్తే మంచిగా ఉంటదండి ఇంకా స్మెల్ ఏలకుల ఏల యాాలకుల పొడి దంచి పోయాలి ముందే పానకములో పోసినప్పుడే యాలకుల పొడి దంచిపోయాలి
ఆహా
ఇంకా ఏం పోసి వచ్చిన తర్వాత ఈ ఒక్కక్క ముద్ద తీసుకొని కవర్తోని ఒత్తుకోవాలండి ఒత్తుకున్న తర్వాత అనా నూనె కాల్చ వే కాలు వేడెక్కిన తర్వాత కాల్చుకోవాలి కాల్చుకున్న తర్వాత మంచిగా ఎర్రగా అయితయి అండి అవి
ఆహా
నూనె అడవ అడిచేటట్టు తీసుకోవాలండి ఆయిల్ ఆయిల్ దిస్తే కొంచెం నూనె ఆయిల్ అంతా చేతికే అంటుతదండి
ఆహా
ఉమ్
అవునా అదే చేద్దామని చూస్తానా అంటే నేను తినడం కోసం కాదులే కానీ మా అమ్మ వాళ్ళలో అంట వరస పా ఒకసారి పాకం పట్టిద్దామని వేరేటామేని తీసుకొచ్చినాము తీసుకొస్తే మా నాన్న ఎప్పుడు చేయలేదనమాట మా సైడ్ మా అమ వాళ్ళు ఎవరు చేయలే ఎప్పుడు మా అమ్మమ్మ చేయమంటూ చేద్దాం అని అనుకున్నాను అంటే పాకం మాట్ట డవని తీసుకొచ్చినాం ఆశ కొద్ది ఎదురు చూసినాము అండి
ఊ
ఎదురుూచ్చేసరికి వాళ్ళు ఏం చేసిర్రు కాదా మీక ఆమె ఐదు కిలోల పిండి మా అమ్మయ ఇష్టంగా చేసుకుందాం ఎప్పుడు చేయలేదు కదా చేద్దాం అని ఐదు కిలోల పిండి పట్టించుకోచిందండీ ఆ ఎక్కువ చేద్దాం అని మా అమ్మ నేను మా తమ్ముడు మా అక్క మా నాన్న ఐదు గురం ఐదుగురం కాబట్టి ఎక్కువేకుంటే బాగుంటాది అందరం తినేటోలం కదా అనేసి ఐదు లోడా పిండి పట్టించుకోవస్తే కతం ఇగ ఆమె పాకం సక్కగ వట్టరాక మొత్తం ఇచ్చిపోయిందండి
ఆ అట్లా మనం ముద్ద చేస్ సంటే ఇట్లా ఒత్తుగా అనేది పడకుండా కరా ఇచ్చుకోపోతదండి బెల్లం అనేదీ ఇది చిల్లంకల్లం లాగా అయిపోయేది
ఆ మూకుట్లో మొత్తం కరాబ్ అయితే ఆ మూడు కిలోల నూనె ఏమో పోసిర్రు ఆ నూనె వేసి సంది ఇటు ఇది మొత్తం పాకం అంత వేస్ట్ అనీ ఇగ ఆ రోజు నుండి అప్పుడు ఒక పది పది పద్నాలుగు సంవత్సరాలు అయితునట్టున్నది అండి ఈ సంఘటన జరిగి అప్పట్నుండి మన మా నాన్న కనీసం అరిషలు కూడా చేయనీయలేదండి అప్పట్లెక్క అయితదేమో వద్దు వద్దని ఏమో పేళ్ళి లైన కానుండి మా అత్తమ్మ వాళ్ళు మా అక్క వాళ్ళ అత్తమ్మ వాళ్ళు చేస్తా ఉంటారు కదా తినే అప్పుడు ఎళ్ళా అరే మంచిగా చేత్తారు మంచిగా అనిపిత్తా ఉందని వోకానేది ఉంటది గదా ఊకె అన్ టారు ఎప్పుడు పోయినా మామూల్గా మేం ఇళ్ళు చేసినప్పుడు అక్కడ ఏదైనా పండగ పోతా పండగకు పోయేటప్పుడు ముందు చేత్తలేరు ఇ మేము పోయినంక చేస్ కుంటారు మేము వచ్చినంకుంటే మేమే తింటాం ఇగ పాపోల్ తినట్లేదు కదా వాళ్ళకి తీసుకపోదాం అనేసి ఇంగా ఆలోచన వచ్చింది ఈ మధ్యలో పోవాల్సి వస్తది కావచ్చు మా ఇంటికి అని
ఉమ్
చూస్తాను అండి పోతే ఇంగా తీసుకెళ్దామని ఉన్నది ఆలోచన తింటారు కదా నాలుగు రోజులు ఎండ దల్లమీద మా అమ్మ మా నాన్న గిట్ల తింటరు కదా అని
నాకు ఒక జోక్ చెప్పానండి
ఆ చెప్పర్రి
సంక్రాంతి పండుగ వచ్చిందండి ఒకసారి అంటే టూ ఇయర్స్ బ్యాక్ లా
ఆహా
అంటే మా అత్తమ్మ వాళ్ళ ఇంటికన్నే ఉన్నాం అప్పుడు అండి మేమూ ఇట్లా పండగ సందర్భంగా మేము అరిష అప్పాలు చేసుకుందమా అని అనుకున్నాం అండి మా అత్తమ్మ ఏం చేసింది మడుగుల పిండీను గ్యరెల అది అరిసల పిండి పక్కపక్కకి ఉంచిందండి
అ
పానకం పట్టిన తర్వాత పిండి దేపో అయి మా యారాలంటే పానకం వచ్చినంక పిండిదేపో అంటే గ్యారాల పిండి పట్టుకరాక అది స అరుసుల పిండి పట్టుకరాక మడుగుల పిండి పట్టుకోని వచ్చి ఇందండి అందులో వోస్తే బిల్లలు బిల్లలు గట్టిగా అయినయ్ అండి
అయ్యో పోసేముందు చూడలేదా అండి పిండి పిండ మర
ఇది పిండి గాదు ఈ పిండీ అరిసెల పిండి గాదు ఈ అరిసెల పిండి గాదని సతాయించిన నవులే పోరి అదే అదే అని ఆమె అదర కొట్టిందండి మొత్తం ముద్దలు ముద్దలు ఘోరంగా అయిందండి పిండం ద ఆవుకు బెట్టామండి
అయ్యో పాపం మళ్ళ అరిసల పిండితో అరిసలు చేసిర్రా అండి
టే దాన్ని మళ్ళ ఆనకం బట్టి ఆ గిన్నన్ని పిండితోనే చేసామండి అరిసల్
ఆహా
ఉమ్ మళ్ళ నైట్ పెట్టుకున్నారండి మోపుడు అదా దాని కోసం పన్నెండు పదకొండున్నర అట్లా అయిందండి టైం
అయ్యో అట్ల చేయొద్దండి కుదిరినంత వరకు ఏడింటి వరకు చేసేస్తనే ఉండాలి బాగా లేట్ అయితే ఇబ్బంది అవుతుంది కదా పని చేసుకోవాలి కదా
ఉమ్ ఒకసారి మీ ఒకసారి తుంటా లకు మా అమ్మ వాళ్ళు మా అత్తమ్మ వాళ్ళు వేయలండి
ఆ
నంటే తెల్లారంగానే పోయి పది పదకొండు గంటల వరకు ఒచ్చిన తర్వాత మధ్యానం మంట పెట్టుకోని హ్మ్ సెస్ సరికి ఇంట్లో పని చేసుకున్నవరకి తిన్న అన్నం కూడా టైం కు ఎప్పుడు అరే చాలా లా కావాలి కట్టలు చాలా పైసలు రావాలని ఆశ ఉంటది కదా ఎవరికైనా
ఉంటది ఉంటది
ఇక సాయంత్రం మా అమ్మాయిని చిన్న పిల్లలు ఏడుస్తున్నరని ఇంకా మడుగులు చేద్దామని మొదలు పెట్టిందండి చల్లగ గాలొస్తుంది చింత చెట్ల మా ఇంటి ముందప్పుడూ చింత చెట్టుండే ఆ మూగుట్లో పడుతున్నది చింత చెట్టు మొత్తం మూగుట్లో పడుతు చల్లటిగాలి వ స్తోంది ఎండాకాలం నైట్ పూట
ఆహా
ఇగా అప్పాలు కావు నిద్రొస్తుంది అప్పాలు కాలయి గాలికి ఘోరం అండి అప్పుడు తెల్లారి మళ్ళీ ఆకు కూడా అండి
అయ్యో
బాగా చికాక్ అయిందండి ఇగ తొందర తొందర కష్టంగా నిద్ర వేస్ట్ చేసుకొని కూడా కాల్చుకున్నామండి
ఆహా
ఇక తెల్లారి ఆకుతెంపేటప్పుడు నిద్రొస్తుందట
ఆహా
హ్మ్
మేము కూడా ఒకసారి తునికాకుకు పోయామండి కాదు మా నాన్న మోదగాకులకు తీసుకపోయేదండి అంటే మమ్ముల్ని కాదు గాని వాళ్ళు వందరోళ్ళ పనికి వెళ్తారు కదా ఇప్పుడు హండ్రెడ్ డేస్ వర్క్ కి అట్ల వెళ్ళినప్ నప్పుడు మా నాన్న ఇస్తరాకులు చేయడం కోసం అంటే మా నాన్న మా అమ్మ ఇద్దరు మా అమ్మమ్మ వాళ్ళుగిట్ల అందరుూ కలిసి పనికి వెళ్ళినప్పుడు ఆడ కాలీగుంటరు కదా కొద్దిసేపు ఎండ కొడుతు తుంది అని కూర్చుందనమాట ఎవరిది వాళ్ళు తీసుకొని వచ్చేదనమాట మా సైడు అప్పుడు అయితే ఎవ్వల్ది వాళ్ళు తీస్ ఏయ్ శ్రావణు
నా కొడుకేడి పొట్టోడేడే దొడ్డికి పో తన్